హలో.
హలో.
ఇంకేంటి మీ ఊళో విట్టచ్చారు.
నో మా ఊర్లో విశేషాలు. నార్మల్ గానే ఉన్నాయి.
దీపావళి ఎలా జరుపుకున్నారు.
న. నేరు బవు కానీ బాగానే జలుసుకున్నాను.
ఎకు తెతదో తెదు తన్నకు.
ఎందు ఎందుకు చేసావ్. అ వేగవ చాల ప్రతే ప్రత్యేకమైన పం. కాబడి చాలకు ఉంట.
నాకు అక్కక్కద అ తె రఋతు.
ఉమ్.
దీపావ ళి లాము తచ్చప్ప అమ్మ తంపినఅన్ తోన్న అలక్కతుని
ఆ
అన్నుకే దీపావళి తలుపుకుంటాడు
అవును
మీ ఊరు టకాంతి తేసుకుంటదా
ఆ సంక్రాంతి చేసుకుంటారు
ఎలా చే స్కుంటారు
ఆ ఆ మాగుదంక నీ ఫస్ట్ బోగ్ తర్వా సంక్రాంతి తర్వాత ముక్కనుము మూడు రోజు లు మూడ్రోలు మూడు చేసుకుంటారు
ఇక్క మాకు బోగి పళ్ళు పోత్తడు వోగి లోజు
ఆహా
ఇలోజు కోడి పందాడు ఆతాడు కా మో చికెన్ మటన్ తింటాడు నాన్ వెజ్ ఎకుకా
ఆహా
ఉగాడి పచ్చ డుక టే ఇగ పెట్టడు కద
అవును పెద్ద పెద్ద వాళ్ళకిత లందిరాజు మ్ దదవాల్ పండు వండిది పెడతారు మాలో హ్మ్ ఇంకా కనమూ రోజూ గాలి పటాలు ఎగరేస్తరు మ్ మ్
అమ్మా లోడు కాదు సంక్రాంతి లోజు ఎక్కద
ఆ
మా
త సంక్రంతి లో చేరు కనుమ రోజే గాలి పటాలు ఎగేరేస్తారు.
అవునా
మ్మ్మ్ మరి మ హె స సంక్రాంతి సంక్రంతి మీరు ఇంగే చెతరు సెప్పు
అదు తుడుగాదుడు పిండి వంటలు చే కుంటాలు
అ హ ఇక్కల ఇక్కడ కూడా సేమ్ అలాగే చేసుకుంటుంన్నారు అన్నలో అన్నలు
తెతద ఇలా తెట్ ఉంటడు
దసరా మ మాకు అయిదే ఇక్కడ పూచేస్తారు షాపులో అంతే
మ్ మాకైతే ఇక్కడ పడిలో దదు తత ద తత్తద అమ్మవారు విక్కాలం పట్టదు బడిలు ఓదుదు ఒక్క ఒక్కళఓదు ఒక్క అమ్మ వారు
అ
పెట్టడం కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టాడు
తత్వటి దేవి అవతా తు భూకు తడు మా మా గుళ్ళో
ఆ అవునా మా మా కైతే షాపుల్లో మళ్ళీ పొలాల్లో నా పడ్డదాన్ని నేసి ఊరికిస్తారు అంది మళ్ళీ దుర్కు దుర్గాదేవి పెట్టి చేస్తారు తపుల్లో పది రోజులు పది రోజుల వరకు అది అ దేవికి ఎలాగు ఉంచుతారు పోయిలాడి చేతున్న దాని తర్వాత అని చేస్తారు
ఉగాది
ఆ ఆ ఉగాది కూడా ఉగాదికి ఉగాది పసి చేసుకుంటారు ఒక కదులుచ్చండే కథలుచ్చ కొంట చెంత అవినగర
ఇక్కడ ఉగాదికి ఉగాది పచ్చడి చేస్తారు ఇంకా పెట్రోలయితే కొత్త తొంత మ ప రంగం చేయగా ఏతదు ఎలా ఉంది ఏంటి అని కొత్త త ఉంటాం
ము గ అజ ఫడాం
నువ్వెప్పుడన్నా ఉగాది పతదిట్ట ఇతవా
ఆ అదేద న నకమ్మ ఒక్కసారి ఒక్కసారి తక క కద
నేను తింటాను పట్ వ పట్ వ్యాప పట్టు వేపకు కోట్కుని దాంతో పువ్వా విడి తెంపాది
తర్వాత ఉప్పు కారం బెల్లం అటి పన్ను
ఆ అవును
మావకా మావకాతే ఆ దడ్లు టూ ద ఎటిను
ఉమా ఉమా సచనాక్క ఎనో
అప్పుడు అన్నదం తింటం పన్నక కుదకాలతం గుడికెళ్ళలి కాచ కూర్తుున్న అత్తం
ఆ
బట్టట్ట దకాదా కొను కొతం
ఇకా ఎక్కర కూడా బళ్ కొనుకుండరు మకి మురికి వెళ్తారు మళ్ళీ పచ్చ చేసుకుంటారు తండడు మవినింగ్ ఇవినింగ్ టై లో అంద కాలది మళ్ళీ డెంబల్కి వెళ్దా మోన్ మోన విర మ వెళ్దా ఈవనింగ్ ఈవనింగ్ ఎందు
చల అమ్మ అమ్మమ్ మీ వతన్న కదా
అవు తీ తీలా అమ్మన మ గురింగి పురిగలు జబరిక కళ్యానం చేస్తు
అవును అక్క పానకం బాగావుంతది నాన్న కా
అవును పనక్క వడ పొప్పుచ్చ
అవును అవును
మళ్ళీ టెంపుల్ లేదు బాగాకతుారు టెంపుల్ ఉంది ఆ అక్కడ గంబ వచ్చస్తా
ఎకా కూడా ఉంది బాటతాడు
అవు
ఎట్నా తమ ఎట్నా తమికైతే ఇక గుడిలో ఉట్టి కొట్టాడు
ఆ మా వీధి ఇదికి కొడుతాడు మా వీధి లో ఒకడు
హు గోరింటాకు పెట్టుకుంటాం.
ఊ
గోపికలు డ్యాన్స్ ఎత్తరా అక్కడా
హా హా అంటే పెద్ద పెద్దగా అంటేది అల్ నార్మల్గా కాకుపు నాలు చిన్న చిన్న సైడ్ చిన్న సైడ్ అక్కడ అక్కడ మళ
మా మా ఊర్లో అయితే ఏ వినాయక చవితి రోడ్ రోడ్ కు ఒక విగ్ర
హు అవు
హైదరాబాద్ లో అయితే ఇంకా పెద్దా పెద్దది పెడతారు
హా హైదారాబాద్ లో చానా చాలా చాలా అవి వినాయకుడు మునీగి మునీగి ము ఒక ఒక మళ్ళ షూట్ చేసేవరకు కాలిని
ఇవాళ టీక్ అయితే నైట్ అంతా వెల్పల్ గాను ఉంటది ఇల్లు
అవు అ ఎక్కడ కూడా అంతే
ఆ
ఇంకా ఏది తెర్సా
ఓది
ఆ